హయ్ మేడం బాగున్నారా
బాగున్నారా
ఆ బాగున్నాయిం సున్నారు
ఏం లేదక్క ఇప్పుడు ఇంకా ఇది సమ్మర్ కదా ఎండలు బాగా కొడుతున్నాయి ఆ అయింది
టి తాగినావా
మ్మ్ తాగిన
ఆ నాదా పనేగా చ తాగాలేక్క తగను
మ్మ్ ఎలా ఉంది అక్కడ వాతావరణం ఇప్పుడు సమ్మర్ కదా
అవును సమ్మర
హ
మస్త్ ఎండ కొడుతుంది మస్త్ ఎండ కొడుతుంది అక్క బోర్ కొడుతాంది ఇప్పుడే మార్చిలో ఇప్పుడే ఇంత కొడుతాంటే ఈ అప్పుడు ఎట్లా కొడు తో నేను ఉండ లేక
ఇక్కడ కూడా బాగు కొడతన్నాయి మాది అపార్ట్మెంటే గానీ మేము థర్డ్ ఫ్లోర్ లో ఉంటాం గాని ఎండ బాగ కోడు తాంది వేడి ఉడుక వోస్తుంది ఇప్పుడే ఏసులు వేసుకోవాల్సి వస్తుంది పొద్దున పాపను నైన్ ఓ క్లాక్ తీసుకెళ్తారు స్కూల్ కి అప్పుడే ఎండ మస్తు సుర్రు అంటుంది మళ్ళ పదకొండున్నరకి బాక్స్ ఇచ్చ వస్తా మళ్ మూడు మళ్ళీ ఇంకా అప్పుడు ఇంకా ఎండ ఎక్కువ మూడు గంటలకి మళ్ళీ తీసుకొస్తావా ఎండ ఎండ అంటే ఎండ బాగా కొడతాంది ఈ ఏప్రిల్ మేలా ఈ ఎండలు ఎట్లుంటాయో ఏమో ఎటన్నా పోవాలన్నా ఎండలకి భయం అయితుంది అసలు ఈ సమ్మర్ లో పిల్లలకి హాలిడేస్ ఇస్తే ఊర్ళకి వెళ్ళాలంటే ఎండలకే భయమయితాంది
ఆ ఎండలు బాగు కొడుతున్నాయి అసలు ఏ ఎండలు బా పెళ్లిళ్లు పోవాలన్నా ఫంక్షన్ లకి పోవాలన్నా ఇబ్బందులు బాగున్నాయి అసలు కూల్ వాటర్ లేంది ఇప్పుడే చల్లగా తాగుబుద్దయితాంది మన తినబుద్ దేదాను
హాలిడేస్ కెళ్తారా
ఆ వెళ్తాం అక్క
ఉ ఈ ఎండలు చిన్న పిల్లలు కదా ఎలా ఉంటారో ఏమో అక్కడ ఏసీలు ఉన్నాయా
హలో వక్క ఏసీలు లేవు
ఉ అదే మేం కూడా అంతే ఇక్కడ అంటే ఇంకా పిల్లలు ఉంటారు పొద్దున కాపోతే సాయంత్రం అయినా దిగి ఆడుకుంటారు కొంచెం చల్లబడ్డంక ఊర్లకి వెళ్తే పిల్లలు ఉండరు ఈ ఎండకి ఏమో వాళ్ళు వినరు బయటకి పోతారు వినరు మనమా వినరు ఆ ఎండలో ఆడతారు ఊర్లకు పోవాలన్నా భయం అయితాంది
ఆ అవును
చలి చలికాలం వస్తు చలి ఎలా ఉంటది అక్కడ
అదే పని మీత్తాయి ఇంకా చలి తాను మారింది అనుకో శెటర్స్ చేసుకోవాల్సి దీన్నే డిసెంబర్ ఏ నవం బర్ డిసెంబర్ నేను సైలెన్స్ వెట్టర్లే శెటర్
ఉ ఇక్కడ మాకు కూడా అంతే పక్కన మిలిటరీ గ్రౌండ్ ఉంటది ఇక్కడ అక్కడ మొత్తం చెట్లు ఉంటాయి ఈ చలికాలం వస్తే ఇంకా నా నవంబర్ ను డిసెంబర్ అయితే అసలు లేవాలంటే లేవబుద్ధి కాదు పొద్దున్న నీళ్ళల చేతులు పెట్టాలంటే చలి ఆ వీళ్ళ స్కూల్ కు పంపాలే పొద్దున్నే బాక్సులు కట్టాలే ఈ చలికి లేవబుద్ది కాదు పిల్లల్ని లేపుతుంటే పిల్లలు లేవరు చలి పెడుతుంది చలి పెడుతుంది అంటారు పిల్లలకి వెళ్ళేటప్పుడు కూడా స్వెటర్లు వేసి పంపిస్తాము మళ్ళా నైట్ కూడా చలికి అసలు బయటికి వెళ్ళాం మేము ఎక్కువ ఈ చలికి పిల్లలు కూడా ఆడుకోరు చలికి బాగుంటది మాకు ఇక్కడ చలి
అవునా ఇగ మా దగ్గర కూడా కానీ మా అని ఉంటారు ఇగ స్కూల్ వాళ్ ఎట్లన్నా ఇబ్బందే మనం లేవాలన్నా ఇబ్బందే అన్నిటికి ఇబ్బందే చలికాలం వర్షాకాలం అయితే ఇగ ఫస్ట్ వర్షాకాలం రావలన్నా ఇగ వర్షాకాలం ఇబ్బందే
మ్మ్ వర్షాకాలం మాకు అంత ఇబ్బంది ఏమ్ ఉండదు ఇంగా మాది అపార్ట్మెంట్ కాబట్టి నీళ్ళు ఒక చుక్క కూడా నీళ్ళు ఏం నిలబడవు కాకపోతే ఇంకా ముందుకు ముందు పోతుంటే ఆ అటు అయితే బాగా డ్రైనేజీలు అవి ఉంటాయి కదా అసలు ఆ వర్షాకాలం వస్ తే ఆ మార్కెట్ పోవాలంటే ఆ డ్రైనేజ్ లే పొంగిపోతాయి ఇట్లా ఆ రోడ్డు మొత్తం ఇంగ స్మెల్ వస్తుంటది ఆ రోడ్డు అంతా గలీజు గలీజు ఉంటది అసలు ఆ వర్షాకాలం బయటికి పోవాలంటే అడుగు పెట్టాలంటే టెనే ఎట్లనో అనిపిత్తది దానికంటే ఎండాకాలమే నయం అనిపిత్తది ఈ వర్షాకాలం కంటే ఎండలు కొట్టిన కూడా
ఇంకా సిటీలో ఉంటాలు కాబట్టి మీకు ఇంకా డ్రైనేజ్ జీలు బాగా నిండీ ఇగ వరదలు బాగా పోతాయి కదా బాగా భారీ వర్షాలు పడితే మీకు సిటీలో మొత్తం ఇబ్బందులే బాగుంటాయి కదా మేడం
ఆ ఇబ్బంది బాగుంటాయి రోడ్లే ఆ రోడ్ల మీదకి పోవాలంటేనే చిరాకు అనిపిస్తది ఆ డ్రైనేజీల ఇంకా ప్రాబ్లం అంటే ఏముండదు ఒక గా డ్రైనేజీ వాళ్ల ప్రాబ్లం బాగా హెవీగా పడితే వాన బాగా కుంటూ ఒక గంట గంటన్నర కొట్టిందంటే ఇగ అంతే ఇగ మొత్తం డ్రైనేజ్లు అన్ని పొంగిపోతనే ఉంటాయి ఇగ
ఆహా అవునా మా దగ్గర ఇంత ఇంతగానమ్ ఉండవు. ఏ ఎక్కన్నో ఎక్కనో అంటే జమల పెళ్లి అటు ఇటు ఉంటే ఇట్లా ఏర్లు ఏర్ల దగ్గర వస్తది అట్లా పోతే కాని మా మా ఇంటి దగ్గర ఏమంత ఇల్లు రకాల అంత అంటే బాగా పడితే ఇబ్బంది ఇగ బాగా వర్షాలు పడకపోతే మన ఏమో వాతావరణం పంటలు కూడా ఎట్లా పండుతాయి.
ఆ అవ కానీ ఇక్కడ పంటలేని కాడ ఎక్కువ వర్షాలు పడుతుంటాయి. ఆ ఊర్ళ కంటే ఎక్కువ ఇక్కడే అడా ముందే పడతాయి వర్షాలు ఇక్కడ
ఆ మి హై హైదరాబాద్
ముందే వడుతయి బానే వడుతయి మళ్ళా ఈ ఎండాకాలం వస్తే పిల్లలు నేను చక్కగ ఇగ ఇళ్లల్ల కూర్చొనే అష్టచమ్మ పేకాటని టీవీ చూసుకుంట క్యారం బోర్డు ఇగ ఇంట్లో కూర్చొనే ఆడతరు ఈ సమ్మరొస్తే సు
ఊమ్ అవునా ఉమ్ మాడికాయల్ తింట్రా పుచ్చకాయల్ తింట్రా ఏం తింటరు.
ఈ ఎ మాడికయల్ తింట పుచ్చకాయల్ ఈ వాటర్ మిలన్ ఉన్ను ఆ ఏ ఎక్కువ ఆ మళ్ళీ ఖర్భుజ ఇగ ఈ సమ్మర్ కాబట్టి ఇవా వాతావరణంకి తగ్గట్టు సబ్జ గింజలు నానబెట్టుకుని తాగుడు ఉమ్
ఆ ఆ మజ్జిగ చేసుడు
హ్మ్ అవి ఎక్కువ
మజ్జిగ గూడ చెయ్యాలి ఇగ
జ్జిగ ఇగ మా పిల్లొల్లకి మజ్జిగ అంత పోదు ఎక్కువ మజ్జిగ ఇష్టపడరెక్కువ
ఆ
అయినా కానీ కొంచెం ఎండాకాలమే నయం అనిపిస్తది వర్షాకాలం హ్మ్ చలికాలం కంటే కొంచెం ఎండాకాలమే పర్లేదనిపిత్తది
ఇగ మ్మ్ కొద్ది కో టైం కొన్ని రోజు టైం కి అదే చెమటలు కారతా ఉంటాయి ఇగ
ఆ పొద్దునే అసలు ఆరున్నరకే ఎండ ఇట్ల కొడుతుంది పొద్దున మా పైన ఆంటి వడియాలు పెట్టింది ఎండాకాలం కదా ఎండలు కొడుతున్నయి కదా అని పొద్దున్న వడియాలు పెట్టింది ముప్పుడే మూడు గంటలకు వాటిని తీషినం కూడా తీషి మళ్ళ ఎండ పెట్టినం ఇగో ఇ ప్పుడు టైం ఐదున్నర అవుతున్నా ఎండ మస్తు కొడుతుంది
ఆ అవును ఇంక ముందు ముందు ఉంది మాల్ ఏప్రిల్ మే ఏప్రిల్ మే ల ద్దదిగా మనకి ఆ పెట్టం అక్క మేము మేము పెట్టం అక్క
పెట్టరా
ఉమ్ మాక్ రాదు మీరు పెడతరా
ఆ పెడతం అన్ని ఇగ ఈ ఎండాకాలమే కదా పెట్టుకున్నయి రవ్వ వడియాలు బియ్యపిండి వడియాలు అవి పెట్టుకుంటాం ఉమ్ ఆ ఒక్కొక్క రోజు ఒక్కొకరు అన్నట్టుగా వీలుని బట్టి పెట్టుకుంటం ఒకళ్ళు పెట్టినప్పుడు ఒకళ్ళు ఇంకొకరు పెట్టినప్పుడు ఇంకొకలియి తీసుకుంటా ఇగ ఎండ కొట్టినప్పుడే పెట్టుకుంటం కదా
ఆ ఇప్పుడు మరి అన్నం తోటి ఏమో చేస్తారు కదా
అన్నం తోటి పడియాలా అవి ఎప్పుడు పెట్టలేదు
ఆ
ఈ రబయిన్ను బియ్య పిండివి అయితే పెట్ ఇంకో వంద వాళ్ళు అయితే గుమ్మడి వడియాలు పెట్టుకుంటారు మినప్ప మినప్ప పప్పు వడియాలు కూడా పెట్టుకుంటారు ఈ ఇప్పుడు ఎండ కొడుతున్నప్పుడు మంచి ఎండుతాయి అని
ఏ వర్ష కల్ళం చాల కళ్ళం మీరు
కారపొడి పసుపు పట్టించుకోవాలని ఎండాకాలమే కదా ఎంతే కాబట్టి మంచిగా ఎండలకి ఈ ఎండాకాలమే ఎక్కువ ఏవైనా పట్టించుకోవాలన్నా ఎండ పెట్టుకోవాలన్నా వడియాలు పెట్టు ఎవాలన్నా ఈ ఎండాకాలమే పచ్చళ్ళు కూడా ఎక్కువ ఈ ఎండాకాలమే టమాట పచ్చళ్ళు
ఆ మీరు పెడతారా పచ్చర్లు
ఆ పెడతం
ఏం పచ్చల్ బడతారు
టమాటా పచ్చడి పెడతా మడికాయ పచ్చడి పెడతా ఆ ఇకాంతే ఈ రెండు మీరుబేడ్ రే ఎండాకాలమే కదా ఎక్కువ పెట్టుకునేది పచ్చళ్ళు
ఆ ఎన్న కాలమే వెడుతుర ఇ ఎందుకంటే మేము ఇక మిరప పనుడ్లు కూడా ఎండాకాలం వస్తాయి ఎండలు బాగా కోడతాయి కాబట్టి ఎండుతాయి దెబ్బ దెబ్బ ఎండుతాయ అని వానకాలం అనయితే ఎండో ఏం చెయో అయినా వానకు తడుస్త ఎసలికి అసలే ఎండం కాని ఎండాకాలమే పెడతారు అందరూ
ఈ వానకాలం అతే అసలు బట్టలు కూడా సరిగ్గా ఆరనే ఆరావు ఈ ఎండాకాలం అయితే ఒక గంట సెప్కే ఆరిపోతాయి ఈ బట్ట అందుకే ఎక్కువ నైట్ వేసుకుంటాం పొద్దున్న మళ్ళీ ఎనిమిది తొమ్మిది గంటల కల్లా తీసేసుకుంటాను వర్షాకాలం వస్తే ఇబ్బందే బట్ట టలు అరువు యూనిఫార్మ్ లు ఇవి ఆరనే ఆరిపోవు ఈ చలి కాలామ్ వస్తే ఇంగ ఈంత ఈ చలికి ఏమో చల్ల పడిపోతాయి చలికాల మొత్తం పైన బట్టలు ఇస్తే చలిగి చల్లబడతాయి చ ఎంతైనా ఇదైనా కొంచెం ఎండాకాలమే పర్లేదు బయటికి వెళ్ళకున్నా గాని ఎండగొడుతున్నా గానీ కొంచెం ఎండాకాలమే పర్లేదు అనిపిస్తది ఉ పషా కాలం వర్షాలు వడ్డ ఎక్కువ ఇబ్బంది రోడ్లు పిల్లలు స్కూల్లో పోతాంటే నీళ్ళలో కుట్టుకపోడు ద ఇంట్లో ఉడు ఎండ వర్షాకాలం వాడలు పడతా అంటే డ్రైనేజ్ అలా పడిపోవుడు
విపరీతం వానలు పన్న కూడా డైయింజరే దేనికంటే ఆ ఓ కార్లు బైక్లు కొట్టుకోపోతాయి ఒక్కొక్కరు చనిపోయి చాలా మంది చనిపోయేళ్లు అలానే బాగ మునిగేసినవు ఎతులు బాగాలుడు వచ్చి బగ కొట్టుకుపోయింది కద ఈ మధ్య డేంజర్ వర్షలు బాగా పడ డే ఏది ఏది ఎక్కువ పడ్డా కష్టమే మనుషులకి వానలో ఎక్కువ పడ్డా కష్టమ ఎండలు బాగు ఏదైనా కష్టమే
చలికి చలి చలి పెన చలి పెడుతుంది అంటారు ఎండకి ఎండ పడుతుందింట టారు వానలకు వాన పడతానంటారు సరు
అ అన్నిటికి అన్ని ఓకే మేడం థ్యాంక్ యూ
ఓకే